ఆ చెప్పురా వొచ్చింది
ఆ అదే ఇంతసేపు డిస్కనెక్ట్ అయింది మళ్ళీ ఏమైందో ఏమో అసల్కి
ఊ హు
ఊ మనం
అట్లా కని అట్లా కటైతై కావచ్చు అప్పుడప్పుడే
హుమ్ కావచ్చుమరి సిగ్నల్ ప్రాబ్లమూ ఇంకా ఎం చేస్తున్నావ్ మరి
ఏంలే అయిపోందా రికార్డ్ రాసుడు
ఏ అయిపోతలేవే అయిపోతలేవాసల్కి ఏట్లా అంటే అట్లున్నాయి అన్ని రికార్డ్స ఏ ఈ రోజే నిన్న ఈ రోజే అట్లా ఉన్నాయ్ చాలున్నాయ్ రాయడం మళ్ళీ ప్రిన్ట్ ఇట్లుంటాయి కదా ఆ మనం మ్యాథ్ ల్యాబ్లో అవి ఏస్తాం కదా ఔట్పుట్స్ అవి ప్రింట్ దీసి పెట్టాలన్నమాట ఆహా కాదు కొన్నేమో గ్రాప్స్ వేయ్యాలి అబ్జర్వేషన్లో మాత్రం డయ్గ్రామ్స్ ఏయ్యాలి దీంట్లో మాత్రం అవి చెయ్యాలి ఇ
మ్ హు
ఆ
ఈ అబ్జర్వేషన్స్ ఏందో రికార్డ్స్ ఏందో అర్ధమై
ఆ అదే కదా ఇప్పుడు
రాసేది సరే వాళ్ ఎక్ అ ఇన్స్పెక్షన్కి ఓస్తారా రికార్ట్ ఒక్కట్ రాస్ చాలంటే అయిపోతే కదా అబ్జర్వేషన్ ఎందుకు మళ్ళా
ఔను ఆసల్ కి అబ్జర్వేషన్ అది మళ్ళీ ఎట్లా అన్ని ఎక్స్పర్మెంట్స్ రాయాలి ఒక్క ఎక్స్పరిమెంట్ అట్లా రాస్తే నడ్వదు
ఆ అవును అన్ని రాయాలి మల్లి
ఆ అన్ని ఎక్స్పరిమెంట్స్ రాయాలి అన్ని జెయ్యాలి అన్నిట్లనే అసల్కి మా కాలేజైతే మొత్తం ఇట్లనే వేస్ట్ టైం వేస్ట్
మాకున్న సెవెన్ అవర్స్లా వాడు మూడు కల్పుతున్నాడ్ అక్కడమిక్స్ ల్యాబు ట్రైనింగ్ బ్బ
అయిందన్మాటా ల్యాబ్లో అన్ని ఎక్స్పమెంట్స్ అయి అపోయినాయి కదా అనేసి ఇంకా మేము ఖాళీగానే ఉండే నైన్ కబ్లిట్స్ రాసుకున్నా ఇగా ఆఫ్టర్నూన్కి ఒక ప్రోగ్రామైందన్నమాట ఏదో పోలీస్వాళ్ళు ఓచ్చిరు డ్రగ్ అవేర్నెస్ అని చెప్పేసి అంటే డ్రగ్స్ దిస్కోదు యూత్ అంతా కూడా డ్రగ్
ఔనవును అప్పుడు మా కాలేజ్లో కూడా ర్యాలీ జరిగింది
ఆ నైన్టీ నైన్ డేస్ ప్రోగ్రామ్ అంటా ఇట్లా గవర్నమెంట్ నుంచేళ్ళి చో ఎక్కడ్నుంచో వచ్చినారంట వాళ్ళు ఇంగ అదే చెప్తున్నారు అన్నమాట అదే ప్రోగ్రామ్ ఆఇంది ఈవెనింగ్ మొత్తం మాకు
ఫెస్లే వా మీ కలేజ్లా
అసలు మాకీ ఏం ఫెస్ట్ లేవ్వు అన్ని కాలేజ్ వాళ్లకి కూడా ఫెస్టుందం టా అ అందరదే ఫెస్ట్ అంట షా పింగ్ అంట మొత్తం ఇట్లనే అందరిదే అంటుర్రు మీకు లేవ్వా మీకు లేవ్వాక ఫెస్ట్ అని మాట్
ఆ అదే ఆల్రెడీ లాస్టిర్ ఇయర్ ఈ టైం వరకు అయిపోయ్నట్టుండే కదా
ఆ అంటే అప్పుడేదో ఉండే అనివాల్ డేనా సం ఎదో ఉండే అప్పుడు
అవును ఫేర్వాళ్ళుందా మీకు
టెక్నజ్లా ఆ ఉంది ఉంది అమ్మో అది కూడా పైసలు గుంజడానికే ఉం టది మ్ మళ్ళా దానికి పైస లియ్యాలి ప్లాన్ జెయ్యాలే టైం ఉండదు ఏముండదు
కి మనమే కట్టాలే ఫేర్వెల్కి మనమే కట్టాలే మనకు వచ్చినా కానీ ఒక్కట్లేదోచ్చిం ది
ఆ మొత్తం అన్నీటికి మనమే
మనమే మ్ వాళ్లు వాళ్లు ఫస్ రెగ్యులర్స్ ఆల్రెడీ ఫ్రెషర్స్ తీస్కున్నరు కాబట్టి ఇప్పుడు ఫేర్వెల్ ఇస్తారు ఇట్లాగో మనకు అది కూడా లేదు గదా
ఆహా హ హ మళ్ళీ అసల్ ఫేర్వెల్ ఫ్రెషసన్న మంచిగ జరుగుతయ కొంచెం ఏమన్నా ఎంజాయ్మెంట్ ఉంటందా అంటే అది కూడా ఉండదు మనమేం ఎక్స్పెక్ట్ చేసినం తనే ఉండదు అసలు దాంట్ల ఇప్పుడు నీకు తెలుసా ఇప్పుడు డిప్లొమా చేస్తనంటే మళ్లి ఫస్ట్ ఇయర్ నుంచి చదవ వాలంట బీటెకు
నువ్వు ఇవ్వరన్నరు త్రీ ఇయర్స్ గదా డిప్లొమా
ఆ యాక్టుల్ గా త్రీ ఇయర్స్ గదా ఇంక అప్పుడు డిప్లొమా చేసి ఏం లాభం చెప్పు ఎవరు జాయిన్ అయితరు డిప్
అస్సలు ఎవ్వరు గారు
ఆ క
ఉంటయ్ గని సెకండ్ ఇగ అ టే బేసిక్స్ గద మనకు ఉన్నది గూడా
అవ్
ఇప్పుడు డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిన ఏమైనా లాస్ అయితున్నామా ఇంకా వాళ్ళ కంటే ఎక్కువ నా నాలెడ్జె ఉంటంది గదా
ఆ కానీ అట్లా ఫస్ట్ నుంచి చదవాలి అని ఎందుకు రూల్ చేసిర్ పెట్టిరో ఏమో అసల్ కి ఏమో అంటున్నారు న్యూస్ లో కూడా వచ్చిందంట కానీ నేనేడ జూడ్లే ఎస్బిటెట్ కూడా అనౌన్స్ చేసిందంట మరి అట్లా ఇట్లా అని చెప్తుర్రు
అంటే ఇప్పుడు ఈ ఇయర్ నుంచేనా ఆ ఉ బ ఆ ఆల్ అన్ని క్లియర్ చేయాలా త్రీ ఆ సిక్స్ ఉన్సయ్ ఊమ్ సెమ్ మొత్తం ఒక సెమ్ మొత్తం
ఉమ్ సిక్స్ ఎక్జాప్ష ఎక్జప్షన్ ఉంటుండే థర్టీ టూ క్రెడిట్స్ ఉంటుండే అన్నీ మంచిగా ఎక్కువ అయ్
మొత్తం చేంజ్ అయినట్టుందిగా ఇప్పుడు
ఆ అసల్కి నేనే షాక్ అయినా ఏంది డిప్లొమా అట్లనంగనే ఏ అట్లేమ్ ఉండదు అనుకున్నా తర్వాత మళ్లీ తర్వాత ఎవరో క్లారిటీ ఇస్తే సరేలే అనుకున్నా ఇంగ ఇంక మనం ఉన్నప్పుడు రాలేదు వేస్ట్ అయ్యేది కానీ ఎంతైనా ఒక ఇయర్ వేస్ట్ అయితది గదా
వేస్టే గదా అదేదో ఇంటర్ ఏషి ఫస్ట్ ఇయర్ నుంచి పోతున్న అవే బేసిక్స్ బిటెక్ ల చెప్పరా అలా చెప్పిన వైంది అంతే ఒక్కప్పుడు డిప్లొమా చూజ్ చేసుకునేది ఇప్పుడు కోర్స్ అయ్ మంచిగా కొన్ని అళ్ళున్న బేసిక్స్ ఇలా చెప్ తున్నరు గదా అనేసి ఇప్పుడు ఇది కూడా అంతే చేస్తే
అది మల్ మళ్ళీ మన కాలేజ్ ల కూడా మనమన్న సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫీజ్ కడుతుండే
ఆ అ ఆ ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఆ ఎందుకు కాలేజ్ ఫీజ్ లేదా
ఏం లేదంట కాలేజ్
ఓ అప్పుడే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ ఇది ఏమంటరు అంత ఉండే గదా నైయిట్ థౌజండ్ ఏమో. మీ పేర్ రాలే అసల్ రాలే మీర్ తెలుసు అని కూడా నాక్ తె ప్రైవేట్ కాలేజెస్ కూడా ఫ్రీ ఆహ్ ఫీజు. ఏమలా ఏట్లా. ఏం అట్లా సీనియర్ అక్కవాళ్ళు అని చెప్పి.
ఇలాగే. సరే ఆంటి చెప్తా.
ప్రైవేట్ కాలేజెస్ కూడా. ఫ్రీయేనా అట్లా అంటున్నా. ఎందుకు అట్లా ఆస.
ఏమో మరి ఫీజు తగ్గిందా లేకపోతే మరి అంతేనా ఫీజు అది అర్ధం కాలేదా నాకు. గూడా.
ఎప్పుడన్నా చూసినావ మరి నువ్వు. ఉమ్. ఉమ్. మళ్ళ నన్నే కొట్టి. ఉమ్.
అంటే నేను దాంట్లో అట్ల చూసిన జాయినింగ్ లెటర్ ఉంటుంది కదా అలాట్మెంట్ ఆర్డర్. దాంట్లో చుస్తే అట్లానే కనిపించింది అనమాట.
ఉమ్మ్.
నేనున్నాను కదా మంచిగుంటది కాలేజ్ మంచిగా చెప్తారు కూడా. ఫ్యాకల్టీ అవన్నీ కూడా బానే ఉంటాయి అని నేను చెప్పిన ల్యాబ్స్ గాని. అంతేగాని మంచిగా జరుగుతాయని.
గమనిస్తానే ఉన్న.
మనం ఉన్నప్పుడు బావుండే కాలేజీ ఇప్పుడు అంతా అసలకి చాలా స్ట్రెంత్ తగ్గింది.
అవునా బీటెక్ కూడా పెట్టిండు కదా వాడు బీటెక్. రాలేదా ఎవ్వరు. ఎవరు వస్తారు చెప్పు నాకు ఆహ్. మాకే సక్కగా జాయిన్ గారు. బీటెక్ కి ఎవరు వస్తారు చెప్పు ఇంగ ఆహ్ ఉన్న కాలేజ్స్ కే వస్తలేరు ఆహ్. మల్ల అందులో చదువుకున్నోలే. పోలే అంట చూడు ఇగ బయటోలు ఎంవాస్తుంరు ఉమ్.
కష్టమే ఎంతైనా.
వేస్ట్ దండగా పెట్టిండు వాడు బీటెక్. ఆ బ్లాక్ కట్టిందే అందుకు కావచ్చు అసలు.
ఆహ్ మనం ఉన్నప్పుడు ఆక్. కన్స్ట్రక్షన్ అయింది కదా కాకపోతే మొన్న ఫోట్ రీసెంట్ ఫోటోస్లో ఎంతా బావుంది అసలు కాలేజీ. మన కాలేజేనా అనిపించింది ఆహ్ మళ్ళీ ఇప్పుడు నైట్ ఫెస్ట్. అంటా అసలు ఒక్క పేస్ట్ కూడా ఉండదు వాళ్లకి.
ఆ మొత్తం లైట్స్ ఆ డెకరేషన్ మొత్తం వేరే అసలు ఆ కాలేజ్. ఆహ్ ఇవి ఏం కావు అసలు అవి ఏం చెయ్యరు కూడా ఉమ్. మొత్తం మొత్తం అసలుకి డిఫరెంట్గా అయిపోయింది.
అదే కదా. ఏమో లే మా ఫ్యాకల్టీ ఉన్నారో అసలు. వర్తే కదా తీసుకుందాం అని వెళ్ళిన అదే. వలైతే విడిచి పెట్టిపోరు
కానీ చెప్పాలంటే ఆ బేసిక్స్ ఉన్నాయ్ మనక్ మంచిగా
ఆ ఆ నిజంగా ఇదైతే నిజం చెవున్నా ఫ్యాకల్టీ ఐనా చెప్పేదన్ చేపేది కొంచం అర్థమయే వేళా మంచిగా ఆ అమ్మో అసలేట్లా వామ్ మో అన్నన్నీ పైసల్ దొబ్బుతరా ఏముండదా ఇన్ఫర్మేషన్ నిజ్జాము అమ్మె మా ప్రాజెక్ట్కా పద్మెటలుంటై ఆమెనెందుకువేట్టిల్లో గానీ అమ్మో
అసల్కెట్లంటేఅట్లా అమ్మో
మేం బెటర్నామకంటే మంచిగా అనిపిస్తాధ అప్పుడప్పుడు ఆమెకు నీజంగా ఆ నేర్చుకోన్ జేప్పు ఆమరి ఈరోజు ఈఐ ఇది జెప్పిందనుకో మల్లనేక్ట్ ఇంకేదో జెప్తదిగ మల్లాదాన్ని ఫాలో గాదింకా వేరే దాన్ని ఫాలో ఐతదీ అట్లుంటదిఆమే మెంటాలిటీ
ఎట్లైతదో ఏమో అసలికి
ఏమోలే అట్లెట్ల ఏష్ తీ టూ ఇయర్స్ ఐపోయింది ఇంకో వన్ ఇయర్ ఎట్నో గడ్ప్
అవును ఆటూ అవన్ నిజంగా చల్తోందరగా గడిచిపోనాయ్ రోజుల్ గుడా ఏమైతదో ఇగ నెక్స్ట్ ఐపోతుందన్న సంతోషం కన్నా అయిపోయినతర్
ఆ అదొకటుంటది ఉమ్ సరేరా నేన్ మళ్ళీ జేస్తా